చెప్పు బా ఏం జెసున్నావ్
ఏంలేదులేరా
అ ఎప్పుడు వచ్చినవ్రా ఇంటికి
ఈ పో చాయ్ తాగి ఇంకోసార్కి
అవునా అన్నిటి కంటే ఎగజామ్
ఎగ్జామ్ అ మధ్యాహ్నం ట్వల్వ్ ఓ క్లాక్
ఓ అవునా ఎన్నింటి నుంచి డ్రై పదిట్ నుంచి ట్వల్వా
ఆ
ఆహ మర ఏమేం చేసిర అంత లేట్ అయింది.
అలాలే సరికి లేటైతే మరి అది తిని తినేసరికి మూడున్నర అని అయింది. ఇ బసుక్కే సరికి ఇకొసరికి అది అయింది ఇగ
ఓహో ఊహ్మ్ అవుండ్రా ఉం అది మీ డాడీ మూడు వందలు కొట్టిండంట నేను. టూ హండ్రెడ్ కొటినా ఐదు ఫైవ్ హండ్రెడ్ నన ఏం చేసినవరా
ఏమంటారు ఇది వాయిస్ బలర్ ఇట్లామంటారు కా స్పీకర్ బలర్ బర్ వస్తుందరా.
ఇప్పుడు క్లారిటీ ఉందా
క్లారిటీ కొంచెం ఉంది ఇంపడుతుంది కానీ బ్లర్ బ్లర్ వస్తుంది.
ఉందర నాకు
నాయి స్పీకర్ పోయి ఆ ఒక్నింశం ఆగు ఆ
నే మంచనే ఉంది నాది వస్తుందా మరి
ఇది వస్తుంది బర్బర్ బర్బర్ నటంది.
మంచిగానే వస్తుందిరా నాకు
వ అయి పస రండ్ మరి ఇపడిసరా గేఉప గరంలోనుజ పోత ఎరా
ఫైవ్ హండ్రెడ్ రా
అవును మరి టు టూ హండ్రెడ్ గొట్టు మా డాడి ఫైవ్ హండ్రెడ్ కొట్టిండు
అ అమారవును
పై సరిపొదే మళ్ళీ ఇప్పుడు కూడా రెండు వందలు కొట్టించినా మల్ల.
ఒక్కడు కాంతకనం ఏం చేస్త్ర
ఏడ సరిపోతాయి, సరిపోని సరిపోవు.
తిండికి
ఔ మరి
మొత్తం బి ర్యానీలు తింటున్నావు అంట
అరేంజింటా యిగ
వేరే ఏం లేవా
ఏంటిది
మొత్తం బిర్యానీలే తింటున్నవంట పెద్ద సీరియస్ అయితుండు
సానికి ఏం సీరియస్ ఐతుండు
ఆ రోజు నువ్వు ఎప్పిన రోజే అడిగిన నేను
ఏమని
ఏమంటారు దానికి హాస్టల్ పోయిన హాస్టల్ లేదంట ఫుడ్డుకు పైసలు కొట్టకపోయినావా అని అంటే కొట్నా మూడువందలు ఆయన తింటుండా ఆయన బిర్యానీలు తింటుండంట పక్కపొంటి మా తెలిసినోళ్ళుర్రు ఆడికొమ్మంటే ఆయనకి షిగ్గై తదంట
ఊ
అని అంటుండు బాబాయ్
ఉమ్
మరి మీ రిలేటివ్సే ఉన్నప్పుడు పోతే ఏం అయ్యిందిరా మరి
ఆడికే పోతాంటే ఇగ
పోతే ఐపోవా మరి
వెళ్ళిపోతాం
ఆ మనుర్లో ఒక అబ్బాయి మందు పోసుకుండు తెలుసా రా
నాక్ ఎందుకు తెల్వదు కుపీ గాడు
ఆ
అవునండి
నాకి ఈ రోజు జు నాకు పోసుకుండని తెలుసు కానీ ఎవరు పోసుకురో తెల్వదు రా నాకు ఈరోజు చెప్పిండు మా డాడీ
ఎప్పుడో తెల్సు నాకు వాడు పోసుకొని కూడా మూడు నాలుగు రోజులు అయి
ఆ నాకూడ పోసుకున్నప్పుడే తెలిసిందిగా ని ఎవరు అని క్లారిటీ తెల్వదు ఏ మరి ఎందుకు పోసుకుండు
ఆ
ఎందుకు పోసుకుండు
ఆ సెకండ్ సెమ్లో ఏమో బ్యాక్ లాక్ పడ్డదంట ఒకటి
ఓహో దానికా ఆహా మరి అదే అది ఉంటదిగా రామమ ఉంటారు మళ్ళా రాసుకోవడానికి ఉంటారుగా ఇంటర్ వాళ్ళకి
ఇంటర్ కదా డిగ్రీ
ఇంటర్లో కూడా ఉంటుందిక
ఆ
ఇంటర్ లో కూడా ఉంటుంది ఇంటర్ కు ఇంటర్లో కూడా వన్ ఇయర్ ఆగాల
ఆ డిగ్రీలా చేస ఆ ఇంటర్ కూడా ఎ రాసుకోవచ్చు కానీ ఆ డిగ్రీ చేసేది ఇంటర్ కదాడు
ఆ డగరనా
డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సమిస్ర్ చలో
ఓహో అట్లానా ఓకే ఓకే నే ఇంటర్ ఏమో అనుకుంటున్నా డిగ్రీనా
హమ్
ఉ హమ్ తిడ్తే ఈగ పోస్కుండనంటన
ఇక్కడ యోజన గారు వచ్చారు ఈ రోజు
ప్రేమోదిన కొత్తగా అవునా చుషిర ఆ మీ ఫాదర్ మళ్ళ సురేష్ అన్న ఏడికో పోతుర్రు
ఎప్పుడు
ఇప్పుడే జస్ట్ నౌ ఏడుకో పోతురు గది ఏదో కట్ చేసే మిషన్ తీసుకొని
హ్మ్
హ్మ్ మా ఇం మీ బండి మా ఇంటికాడ్నే ఉంది
అంతేనా
హ్మ్ ముఖ్య తెల్దు మరి మీ సిస్టర్ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయాలే
చేయలే
మీ సిస్టర్స్ అసలు ఫోన్ ఏత్తుత లేరు రా ఓరి వామ్మో ఆళ్ళేం రా నాయన అసలు మొత్తం ఎత్తుతలేరు రా నాయన ఆమె అప్పుడు ఫోన్ చేసినప్పుడేమో బయట ఉందంట మళ్ళీ ఇంటికి వస్తానేమో వాళ్ళ అమ్మ ఎత్తింది మళ్ళా రిటర్న్ బ్యాక్ చేయలేరా
హ్మ్
అట్ట అయిర్రు అమ్మ అట్లా ఇంక తమ్ముడు మరి ఇంకా చెప్పు ఏమన్నా
చిన్న బ్రదర్
ఓ ఇ చిన్న బ్రదర్ అల్ అమ్ పెద్దోళ్ళ అయిరు నాయనా
ఎందుకు రాలే
ఆ మా ఇంటి కేడు వస్తురు మొత్తం కా కనూర్ లో అయితే మీ వాళ్ళు మా ఇంటికి ఎందుకు వస్తారు రారు హమ్ మరి ఏడ ఏస్తరు అంట స్టార్ట్ అయితాయి ఇంకా జూన్ స్టార్ట్ అయింది
హమ్ ఏడ ఏత్తుర్రో మరి చెరి ఆల్ఫా ఎస్తాదంట గా
ఆల్ఫ నల్గొండ
ఆ
ఓమ్ మీ చికన్ బ్రదర్ గాదె కదు
ఆ అశో అను మా తమ్ము బ్రదరు బ్రదర్
ఓ అవ్ను ఆ మనీ కదా
ఆ మరి మరి ఫ్రీగనా ఫ్రీ దొరుకతదా నీకి ఇంటరు
ఆ ఉమ్ అవున్లే మనీనే కాద అన్నిట్లలో మనీనే వింటారు అవును
మాంకేట్ల వాంచికట్లా దొరికియానా
ఆ అవును అవును మన్ కొక్కదానికే ఫ్రీ అయింది మనకే ఫ్రీగా ఇంగ మీతో ఇంటర్ అవును
మేంకూడ ఇంటర్ చదివ మాయన్న చదివే సెకండ్ ఇయర్ మాయ పెట్టి చదివ
అవును నువ్వు కూడ అందుల్నే కదు
ఉమ్
మేగ కూడ అదె మరి ఏం చేస్తరు ఇంటికాడ ఇటు మొకన వచ్చేది ఏమన్నా ఉందా
ఇప్పుడు ఏడు వస్తా ఇయ్యేటు బాయకాడు వచ్చినపుడు వస్తా
ఇంక మళ్ళ రారు కద ర అంతే రా అందర్ అట్లనె ఉంటారు మా తమ్ముడు వస్తనే వస్తారు లేకపోతె రారు
అంత లేదు నాక్కడ బైకులేదు
బండి ఎందుకుండదు మీ డాడీ ఇంటికాన్నె ఉంటాడు కదా ఒక్కొక్కసారి
తునువుగా ఇంటి అక్కడ వచ్చిన బండి ఆ డ పెట్టపెనాడు నె ఇంటి కాడ యాడున్నడు మాయవ్వ వాయమ్మ అతను ఎక్కువ తిగుతారు రా బండి మీద
ఉమ్ ఉమ్ గాలి ఏలిన పొ ఏ మందిర అయ్యాడ రాడా ఇంకేదో ఒకటి చెప్పుతమ్ముడ ఏదో ఒకటి చెప్పరా
తిన్నరా ఇంతకి
ఆ ఇలాకనె పాల్ తాగినాను నువ్వు తిన్నావ మరి ఏం తినొచ్చినవురా
పులిశ
నూడిల్స్
ఆ
ఆ బిర్యానీ వై బిర్యానీ పైసల్ చాల్లేద
ఉన్నయ్ కానీ నాక్కడ ఉన్నయ్ గానీ మళ్ళ గద్దరు ఇక అందరిగా పడతారు ఇక
ఆహా
అందర్కి మాకాడ అందర్కుంటది పెట్టిన చక్క ఉంటది అందరి లే మకాడ
పునుగులు తిందాం పట్టు అంటే వచ్చినం
బన్నిగాడు వచ్చినప్పుడు తెచ్చుకోవాల్ లేవన్న సాలే లేరా
ఆహ్
హమ్ థానికనా